హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
నేను బాగానే ఉన్నా అండి
తిన్నారా అండి
లేదండి అది టువేలో ఓ క్లాక్ కే బ్రేక్ఫాస్ట్ చేసిన ఇంకా తినట్లేదు తింటా మా మమ్మీ నీ అందులో నైన్ డేస్ ఉంది చనిపో అక్కడ వెళ్లొద్దంటారు అయితే క్కదాన్ని ఏమి తినాలని చూస్తున్న ఏమైతుందొ
ఉ నాలో
ఆ ఆ తినాలి
ఆహా
మీరు తిన్నారండి
లేదండి నేను మధ్యాహ్నం జొన్నరోట్టే ఇంకా పప్పు కలుపుకొని తిన్నా అండి మస్తు ఉండే అది
ఉహ
అదే తింటేయిగా నాకు ఇక్కడ వారకు వచ్చేసింది ఇంకా తినబుద్ధి అయితలేదు ఏం కూడా
హాహా బాగా పెద్ద ఉంటాయి కదండి ఆ రొట్టెలు
అవును కానీ మా మమ్మీ నా కోసం చిన్నగా చేస్తాది ఇంకా సన్నం చేస్తది దొడ్డు దొడ్డు చేయదు
నేను ఇంకా వరకు తినలేవండి జాస్
నాకు నాకు కూడా ఇష్టం లేక్ ఉండే అండి కానీ మా మమ్మీ అట్లా చేసిస్ ఇస్తేనే నాకు ఇష్టం తోటి నేను తింటున్నా ఫస్ట్ నేను చూస్తేనే నాది మొత్తం అది ఎట్లానో ఉంటుది అని నేను అను కునేదాన్ని కానీ ఇప్పుడు మస్త్ అనిపిస్తాయి జొన్న రొట్టె తింటే తెలుసా
అవునా
మా డాడీ అది కొబ్బరికాయ ఉంటాయి కదా కొబ్బరి అయితే అది వాటర్ తాగడానికి తీస్తారు కదా అయితే అది తీసుకొని వచ్చి
ఆహా
కొ బైట పిల్లుంది ఆ అయితే అవ్వును ఇట్లా చూస్తే కనిపిస్తాయ్కదాండి అయితే డాడీ అది రెండు ముక్కలు చేసి ఇచ్చిండు ఇగా అది తీసి తింటా అని తెచ్చిచ్చిండు తిను అని తెచ్చిచ్చిండు
మీకోకట్ తెలుసా అండి నేను చాక్లెట్ చి చి చాక్లెట్ అంట నేను కాలేజ్కి వెళ్ళిన
ఆ
వివేకానంద అట్లా అయితే వాళ్ళు ఏమన్నారు అనంటే ఇప్పుడు స్పెషల్ ఫేస్ ఆస్తదంట దోస్తుంది
అవును వస్తుస్తది గద
అది వచ్చేటప్పుడు మేము రిజిస్టర్ చేస్ చేసుకుంటాం అని చెప్పిల్ళు
ఔను మరి
మా ఫ్రెండ్ చెప్తుంది కదా ప్లీజ్ నువ్వు నా దగ్గరికి రా కదా నా ద
ఆమెదేకడా
హైదరాబాద్
ఆ హైదరాబాద్ గెల్దారా
అదే చూస్తున్నాండి
అవునా
హ
మీకు ఇష్టమా అండి కొబ్బరికాయ
అవునండి అది లే తాగా ఉంటది చూడు అదే ఇష్టం
నాకు కూడా ఫుల్ ఇష్టం ఎవరైనా కొబ్బై నీళ్ళు తాగుతారంటే నేను ముందే అదే ఉందే అని అడుగుత త నకు నీళ్ళు ఇష్టం ఉండదు గానీ బాగిష్టం
అవును ఆ నీళ్ళు ఎట్లా టేస్ది కానీ కొబ్బరికాయ అయితే మంచిగా ఉంటాయి కదా
అవునండి ఈ నీళ్ళలో అదేమో పెరుగుకల్పి తాగుతారటా అండి అది కిడ్నీ స్టోన్కి మంచిదాట
అవును అది మంచిదంట మా అత్తమ్మ వాళ్ళ ఎవరికో మామయ్యకో బాబాయ్యకో పడిపోయిందట్టు అట్లనే కంటిన్యూగా తాగిళ్లట వాళ్ళు అయితే పడిపోయిందట
అయితే ఏమైందో తెల్సా పెరుగయన వచ్చిండి పొద్దున అది ఎట్లా ఉండేనో పెరుగు మొత్తం గలీజ్ స్మెల్ వస్తుంది పెరుగునించి
అంటే అది జమ ఆ బాగా డేస్ పట్టిండేమోమ్మరి
అదేమో ఎట్లా ఉండే తెల్సా అది అది దాంట్లో కల్పి నేను తాగుతేనే నాకు ఇట్లా దిమ్మత్ పెరిగింది అది
అది ఏమంటాడు మా దగ్గర వస్తాడు కదా మా సైడ్ అయినే మంచిగా ఫ్రెష్గానే తీసుకొని వస్తాడు అది మంచిగా తీయగానే ఉంటుది అ అక్కడిది
అది ఎవరో నాకు ఎవరో మంచిగా అన్పియడు ఆయన గలీజ్ అనిపిస్తడు సన
ఈ ఇట్లా ఒక దండ మీద రెండు అది పాట్లు పెట్టుకుని వత్తాడు ఆయిననే కదా అవును మా దగ్గర కూడా ఆయననేేస్తాడు
ఒక ముసలైన ఉంటాడు ఒకడు మంచోడు కూడా ఉంటాడు
ఆ మంచిచోడు మా దగ్గరకి ఆ స్తాడు
ఇక్కడ ముసలైన ఫస్ట్ ఆస్తాడు పొద్దు పొద్దుగానే ఆస్తాడు ఏడేటికిస్తాడు
అవును మా అవును నా దగ్గర కూడా ఎడిట్క ఆస్తారు ఎప్పుడైనా అచ్చినోళ్ళు వాళ్ళు
అవునా
ఉ కానీ ఇప్పుడు తీసుకుంటలేం అయననే ఇప్పుడైనా కావాలంటే ఆయన్ని ఆస్తాడు తెలుసా అమ్మ అమ్మ అని మమ్మీ పోయి తీసుకుంటాది ఆయన దగ్గర ఉన్నాయి పైసలు ఎన్నో మమ్మీ ఇచ్చిందంట
ఆహా
ఉ అవును పెరుగు భాగిస్తదండి మీీకు
నాకు ఇష్టం కానీ ప్యాకెట్ పరుగు ఇష్టం అది చేసింది ఇష్టం ఉండది
అవును ప్యాకెట్ది ఇది పెద్ద ప్యాకెట్ పకెట్దిి అమూల్ ప్యాకెట్ ది అతే ఎంత మంచిగా ఉంటదండి మా తమ్ముడు తెచ్చి పెట్టిండు తిందామని ఎప్పుడంటే మొన్నట్లయితే మో మొత్తం చేసినా అండి అది ప్యాక్ మొత్తం టూ డేస్ లో పాపమ్మ తమ్ముడు ఊరికి పోయి ఉండే
మస్త్ టేస్ట్ ఉంటా తెల్సా స్వీట్ ఉంటాది మంచిగా
అవును ఇట్ సైడ్ మా సైడ్ ఏ వన్ బ్యాకరీ అని ఉంది వాళ్ళు కూడా పెడతారండి అక్కడ తీసుకొని వస్తే మంచిగానే ఉ
అవును మంచిగా ఉంటాది ఏ వన్ బ్యాటరీ నుంచి గూడా
ఉ హు హు ఎంతగాండి అది
ఫోర్ హండ్రెడ్డో ఫై హండ్రెడ్డో ఉంటాదండి అది అవును అది కంపెనీ బ్రాండెడ్ కదా అండి అది బక్కెట్ అంటే చిన్న బకెట్ కాదు కొంచెం పెద్దగానే ఉంటాది
అవునా నాకే ఏమనిపిస్తే దానిలో నీళ్ళు ఎయ్యొద్దు అట్లానే తినాలి
కొంచం తిన్నలే మంచిగాడ గాడ
అవును నా కూడా అట్లానే ఉంటాది
ఉ
నాకు వంకాయ వంకాయ కూర టమాట వంకాయి కూలర్ రైస్ తిన్నలే కానీ టమాటా కూరలు తిన్నా నేను
నేను పెరుగు అట్టిగానే తిన్న మరి అన్నం తోటి ఏమైనా కూర ఉంటేనే కలుపుకొని తింటా
నేను పెరుగు ఏం చేసా దాంలో చక్కర ఎసుకొని తింటా
ఉ అదే నార్మల్ తింటా అన్నం తోట అయితే తిన కూూరా ఉంటానే తింటా
అది నేను జ్రం ఆచ్చినప్పుడు అట్లనే అన్నంతోనీ తింటా అది బీపి డౌన్ అయితాది కదా అయితే నాకు అది తింటేనే సెట్ అయితది ఉ ఇంకా ఏమనంటరు మా అత్తయ్య కొడుకు వాళ్ళు వచ్చిరిగ
ఏమన్నరు
మా అత్తయ కొడుకు వాళ్ళు తీసుకుపోయే దాని కొచ్చిరు ఇయాళ పెద్ద అన్నయ్య వాళ్ళు ఒచ్చిళ్ళు
అవునా
అడుగిల్లు తెలుసా నువ్వు అక్కడ నుంచి ఎందుకు వస్తున్నవ్ అని అడిగితే ఇక నాకు చెప్పాలనిపిచ్చగాని చె చెప్పలేదు నేను ఎస్ఐఆర్ ఫామ్స్ కోసం అందుకే వాళ్ళని అక్కడ వదిలిపెట్టి మేమి ఇద్దరేం వచ్చినాం మీరు వచ్చిళ్ళని అంటే అని అన్నా ఆ హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో అరే ఏమైందండి హలో హలో హలో హలో వస్తుందాండి సౌండ్ హలో హలో హలో హలో అండి ఏమండి హలో హలో హలో హలో హలో హలో హ హలో హలో హలో హలో అండి హలో హలో హలో చెప్ప అండి అనా బోలో హలో హలో హలో హలో అ హానీ ఇవన్ని ఇంకా నోలో బావుందా డమా డం మీరే హని పని నేను ఎందుకు హని పని హలో ఓకే